హలో ద ధన్యవాదాలండి
మ్మ్ హలో హాయ్ అండి
డి హాయ్ండి ఏం చేస్తున్నారండి
ఏం చెయట్లేదండి ఏం చేస్తున్నారు
నేనేం చెయట్లేదండి ఖాళీగానే కూర్చు చను ఉన్నా అన్నం తిని మీరు తిన్నారా
ఆ తిన్నామండి తిన్నారా మీరు హ హ హ రాత్రి హ చికెన్ తెచ్చుకున్నా అడు
ఓ
ఆ ఇప్పుడేమో గోంగూర వండుతన్నాము దాంట్లో నుంచి కూడా తిన్నాము ఇద
ఇంకేంటండి సంగతులు అందరు బాగున్నారా అండి
హ భగనివునరాండి అందరు
ఆ హ ఇంకేంటండి సంగతులు
చేప్పలండి ఏం చేస్తుంది నీ అమ్మాయి ఏం చేస్తుంది
మా అమ్మాయి ఏ గోళ బాల చేస్తుందండి పడుకోమంటే పడుకోకుండా
పిల్లలు అలానే ఉన్నారండి మా అబ్బాయి కూడా పంకోలేదు
గొల గొల చేస్తున్నారండి అసలు పిల్లలు సతాయిస్తున్నారు స చెక్ కేంటండి సంగతులు
చెప్పనండి
ఏముందండి ఏమి లేదండి అప్పుడే అన్నం తిని కూర్చున్నానండి
ఏం కూర చేశారు
కూరా కొడ గుడ్డు కూర చేశానండి
ఓ
మ్మ్
అ
కొడుగుళ్ళలు టమాటా వండాలండి ఆ అవునండి టమాటా కర్రీ చేసారు టమాటాలు వేసి చేశానండి మీరు గొంగూర ఎలా చేస చస్తారండి మీరే చేసారా
ఆ అవును ది పొలావ లో చేసుకుంటార గోంగూర అది చేసాను
సరండి
మ్మ్
మ్మ్ ఇలా చే స్తారంండి
టమాటా పచ్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు నూన వేసి దాంట్లో లవంగా చెక్కాయి సి ఏసి ఉల్లిపాయ వేసి పచ్చిమిర్చి వేసి వేపాలం తర్వాత టమాటా వేసి వేసి మసాలా వేసి వేప్యాను
పోనీలేండి అంతా అయిపోయిన తర్వాత
గ ఆ అంతా యైపోయిన తరువాత గోంగూర బేషన్ లోకి కడిగి వేసాలి
మ్మ్ ఇంకేంటండి సంగతి అలు ఏం చేస్తున్నారు పిల్లలు ఏం చేస్తు తిన్నారా మీరు
పిల్లలు ఆడుకుంటన్నారు చిన్నబ్బాయి ఇప్పుడే లేచి కొదిసేపు అయింది ఆ ఆడుకుంటున్నాడు ఏం చేస్తున్నారు ఇంకా హలో హలో
తిన్నారా అండి
ఆ అందరు అన్నం తిన్నారండి మీరు అందరు తిన్నారా
ఆ మేమందరం తిన్నావడి ఆ తినింది అండి డి గోలా చేసి గోలా చేసి కొంచెం తిందండి
ఆ ఎండల్ కి తిన లేదండి పిల్లలు
చేస్తున్నారండి
ఉమ్ ఆ
ఇంకేంటండి సంగతులు ఇంకేంటండి సంగతులు అందరు బాగున్నారా అండి
బాగానే ఉన్నారు నిన్నెళ్లొచ్చారా మీ అమ్మోళింటికి
వెళ్ళామండి మా అమ్మాలుంటికి వెళ్ళాము మా మరదలు మా మరద వాళ్ళు వచ్చేదాకా ఉన్నామండి
హో
మరదలి వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికిెళ్ళిందండి
ఉమ్
వచ్చేదాకా ఉండి ఆ నైట్ దగ్గర ఆమె దగగ వాళ్ళ దగ్గరే ఉండి మార్నింగ్ వచ్చా ఉండి
ఉంహూ అవునా
ఆ అవునండి ఇంకేటండి ఈ సంగతిలో మీ అమ్మగారు వాళ్ళందరుూ బాగున్నారా అండి మీ అత్తయ గారు వాళ్ళు అంత సర
ఆ అందరూ బాగానే ఉన్నారు
అ
ఇంట్లో వాళ్ళందరు బాగున్నారండి
ఆ బాగున్నామండి అందరు బాగునే ఉన్నారు అందరు బోన్ చేసారు
ఆ
నా పాపను పడుకో పెెడదామండి పడుకోవట్లేదండి ఏం చేయాలో అర్థం కావట్లేదు పాప అసలు పడకోమంటే ఏంటేంటో చేస్తుంది ఏదేదో గోల చేస్తుంది పడుకోలేదండి ఇప్పుడు పడుకోపోతే మళ్ళీ సాయంత్రం అన్నం తిినండి సరిగ్గా గొలగొల చేసింది పడుకున్నది కొంచెం పడుకో తాలి
మా పెద్ద అబ్బయి కూడా కొంతసేపు పడుకుంది సాయంత్రం తొందరగా పనుకుంటాారు
అ మీీకిద్దరు బాబుల అండి
ఆ అవునండి
ఏం చేస్తున్నరండి స్కూల్ కి వెళ్తున్నారా
ఆ చదువుతున్నాడండి ఇప్పుడు హాలిడేస్ కదా
ఆ హాలిడేస్ లో ఎక్కడికి వెళ్ళారండి మీరు ఏదన్నా టూరుకి వెళ్ళరా
దండి మా అమ్మళ్ళ ఇంటికి వెళ్ళాం టూర్ కి వెళ్ళలేదు బీచ్కిి వెళ్ళాం
ఊ కెళ్ళచ్చారా
ఆ
అ మేము కూడా వెళ్ళాలని చెట్ి అనుకుంటున్నామ అండి కానీ కుదరట్లేదు చేయాలో ఏమో అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారండి ఇంకా అయిని ఆ పనులు పని స్టార్ట్ చేయాలా సాయంత్రం ఏమి వండుతారండి
ఉమ్ సాయంత్రం ఏం వండాలో అది ఊరు చెట్టు దగ్గరకు వచ్చానండి నేను
ఉ
మా పూల చెట్టు సరిగ్గా లేదు
ఏమైందడి పుల్చెట్లు అయి పెంచుతారండి మీరు రు
ఆ పెంచుతామండి
బాగా నీళ్ళు పోసి బాగా పెంచండి పైన తొడిమలు లేచి తే బాగొచ్చిందంటండి
ఉమ్
పైన కొమ్ములవి విరుస్ వస్తా ఉంటే బాగా వస్చిదంటన్దండి పూల చెట్లు
హుమ్ అవును కర్రలతో బాగా వేయాలిది ఉమ్ అయిందా పని
ఏంటండి
పని అయిందా అండి
ఆ అయిందండి ఇంకేంటండి సంగతులు
ఏం లేదండి స్కూల్కి వస్తున్నాను మా చెట్వి ఒక పక్కకు పడిపోయింది చె టూ మంది పెట్టాను కర్ర కర్రబేచి
ఆ మంచి పని చేశారు ఉండిద్దిలెండి ఎక్కడికి వెళ్ళిద్ది అది
తెచ్చి బాగా వేయాలండి ఇది
ఆ బాగా చేయండి మీ అత్తగారు మీరు బాగా ఉమ్ దాన్ని బాగా గుచ్చేసి బాగా చేయండి
ఆ చేద్దామండి కానీ ఆడపిల్లలే లేరు
సంగ లు ఏమేం చేశారండి మొన్న పండకి పండుగ చేశారుగా పండక్కి ఏమేం చేశారు
అమ్మోల్ల ఇంటి దగ్గర ఉన్నాను కాద దా ఇక్కడ మా అత్త కూడా బాగోలేదండి మా అమ్మ గుడా బాగొలేం
ఓహో హుమ్ హుమ్ చేసారా అండి షాపింగ్ చేశారా పండుగ గురించి ఏవైనా షాపింగ్ చేశారా
ఏం చేయలేదు దండి అంటే మా అబ్బాయికి ఫంక్షన్ చేసునప్పుడు వచ్చినాయిగాండి బట్టలు అవి వేసారు మా పెద్ద అబ్బాయికి కదా మాఅమ్మోల ఇంటి దగ్గర
రాలేదండి
ఆహా
కూడా మొన్న మా పాప బర్త్డే ఉంటే పాప బర్డేకి తీసుకొచ్చిన డ్రెస్సెస్ ఉంటే అదే వేస్ తరండి ఉమ్ అదే డ్ర స్సులు వేసేసేక క కొ త్తగా షాపింగ్ నేను చేయలేదండి ఏమో
ఆ అవునండి
ఊ ఇంకా ఆ ఈసారి తీసుకొస్తామండి పాపకి మా పాపకి అయితే టూ త్రీ డ్ర టే తెస్ రావాలండి ఈసారి ఏదన్నా ఫంక్షను న్నాయ్ వళ్ళ కు తురు పెళ్లి వస్తుందండి అ ప్పుడు తీసుకుంటాను
నో హలో
మా అన్నయ్ వాళ్ళ కూతురు పెళ్లి వస్తుందండి అప్పుడు తీసుకుంటానండి మీరు ఎక్కడున్నారండి పక్కకు వస్తారా.
ఆ బయటే ఉన్నానండి
మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదండి అందుకని
ఆ ఉనండి మా అబ్బాయికి కొంచెం స్నాక్స్ ఇస్తున్నాను ఏడుస్తున్నాడు అమన్
ఇంకేంటండి సంగతులు
ప్యాకిట్లు తెచ్చుకుంటున్నాడు
అబ్బా మ్
జాకిట్లు కావాలన్
అవి ఇవి తినిపించకండి చిన్న పిల్లలు కదా పెట్టకూడదు ఏది పడ తేఅవి
ఆ చక్రాలు ఇచ్చాన్లెండి అంటే మా అమ్మ నిన్న వండి పంపి
హుమ్ పోనీలేండి అదే ఇవ్వండి ఇంట్లో చేసిన ఇంట్లో చేసినా అయితే పిల్లలకి మంచిది కదా దా అదే ఇవ్వండి
మ్
ఇంకేంటండి సంగతి
ఏముందండి బట్టలు మడతపెట్టి ఆ అవుతున్నాయండి స్కూల్కు వస్తున్నాను ఇంకా అంట్లోనూ ఇల్లు ఊడిస్తే
మ్ ఏంటండి ఇంత తొందరగా పని చేసుకుంటారా మీరు
అవునండి నాకు సాయంత్రం అయితే పని కోపం వచిద్దీ ఎక్కువ అంతమ అయిపోంది అందుకే నాకు ఆత్రం ఎక్కువ పని చేయడం
మ్ ఆత్రం ఎక్కువ అందుకే పడుకోకండి పని చేస్తా ఉండండి
పనుకోలేదండి నిజంగా అ తా తగుల్సిందే నిద్ర మాఆయన చేశారు ఇంకా లెగిసాను ఇంకా
మాయ్ సరేలేండి ఇంకేంటండి సంగతులు
ఏముందండి చెప్పాలి మీరే ఏం చేస్తున్నారు ఇంకా అమ్మాయి ఏం చేస్తుంది ఆడుకుంటుందా ఆ
ఆ మీ వాళ్ల మీ అత్తయ్య గారు బాగున్నారా అని అడుగుతున్నానండి
ఆ బాగానే ఉన్నారండి ఇప్పుడే అన్నం తిన్నారు
ఇప్పుడు దాకా ఉన్నారండి అన్నం తినడానికి
నిద్రపోయారండి నిద్ర లేదని
మ్ సరేలేండి ఉంటాను లేండి ధన్యవాదాలండి బాయ్ అండి
ఆ ధన్యవాదాలు అండి బాయ్ రేపు కలుద్దాము
ఆ
వన్ అదేంది